స
హలో
హలో
హలో
నెంబ ఏం చేస్తున్నావ్
ఏం లేదు చదవుతున్నా నువ్వు
నీ కంప్యూటర్ క్లాస్ లో ఉన్న
ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది క్లాసెస్ మీకు
నేనైతే రంజాన్ కి ముందు ఒక్క ఫోర్ లేస్ ఏమో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నిన్నటి నుంచి వస్తున్నాం
అవునా నేర్చుకుంటున్నావా
అయ్యో అంకల్ క నంబర్ క్యా హై
సండే ఉండిపోతుంది
నైన్ టూ త్రీ జీరో కుచ్ ఆయా
నేర్చుకుంటాన్నవా
ఆ కంప్యూటర్ క్లాసెస్ నేర్చుకుంటున్నా
వస్తాందా మరి
అంటే ఇప్పుడు మొన్ననే స్టార్ట్ చేసినాం కదా సో అట్లా అట్లా అయిపోయింది
ఆ ఏమేం నేర్చుకున్నాం ఇప్పటి వరకు
ఆ కొంచెం బేసిక్స్
అదే బేసిక్
కొంచెం బేసిక్స్ ఇంకా అట్ల అట్ల స్టార్ట్ చేసిన
అవునా పేండింగ్ ఇట్లా వచ్చినాయ ఎప్పుడన్నా
ఆ లేదు
మైక్రో ఆఫిస్
నింకా అంత దూరం పోలేదు
ఎక్సర్
నీకూ వస్తాయ్ అని చెప్పకు ఇప్పుడు
ఎంఎస్ ఆఫిస్
ఏ ఆపవే
ఆ ఇది నేర్చుకోవాలే కదా బేసిక్స్ అంటే ఇవి కదా
నేను స్టార్ట్ జేసి వారం గూడా కాలేదు
వారం కాదు ఇది నా తెల్ల ఒక వన్ డే సరిపోతది ఇది రావడానికి
నాకు దానికి ముందుండే బేసిక్సె నేర్చుకుంటున్న
ఆ ఇంకేం చేస్తున్నారు మరి
ఏం లేదు వీళ్ళు నేర్చుకుంటు ఉంటే వీళ్ళని చూస్తుకున్నా
ఎవరు నేర్చుకుంటే
మా ఫ్రెండ్ ఇంట్లో మా ఫ్రెండ్ వల్ల చెల్లా
అవునా వాళ్ళు కూడా వచ్చారా
వాళ్ళ తోటే నేను వచ్చిన
వాళ్ళ తోటే నువ్వు వచ్చినావా
హా
లేగానా ఇక్క నుంచి అక్కడికి
నడుచుకుంటూ
దగర్ నేనా
ఆ ప్రతిమా స్కూల్ నుంచి కొంచెం దూరం అందులో సగం దూరం నడుచుకుంటే వచ్చిన సగం దూరం వీళ్లతోటి స్కూటీ మీద వచ్చిన
ఉహు ఏది ఆ ముల్ల పైన షాప్ దగ్గరనా టర్నింగ్
అనేకా ఇంకొంచెం దూరం
ముందుకేనా చెట్ల దగ్గరనా
ఇం కొంచెం దూరం
ఇంకా కొంచెం దూరం అంటే ఆ పైన ఎత్తుగడ్డ అదా మెయిన్ రోడ్ పై మెయిన్ రోడ్ పైనా
లేదు అంత దూరం కాదు ఎం దూరం దూరమ్ జానా పడేగా మెర్కుము
బిజీగా ఉన్నావారా
లేదు లేదు చెప్
నువ్వు బిజీగా ఉన్నట్టున్నావ్ నేను ఉంటున్నా మరి
ఏ చంపేస్తే నేను కట్ చేస్తే చంపే స్
మొన్న వీడు మాత్ మాట్లాడాలి కదా నువ్వు అటు మాట్లాడుతాన్నావెంది మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అత్తాండ్లట అమ్మమ్మ వాళ్ళతోటి అత్తే అయిపోవు గాద రా
వాళ్ళు వస్తున్నారని వాళ్ళ క్లాస్ మేట్ ఎ కనుకోమని తెలుసుంటే నేను వచ్చేసేదాన్నే కాదు
అమ్మమ్మ తోటే అత్తే అయిపోవ్ అమ్మమ్మ అత్తంది అట ఇప్పుడు
మీ ఇంటి కి వస్తావా లేకపోతే వాళ్ళ ఇంటి కి
మా ఇంటికి అత్తమ్మ వాళ్ళింటికి
అమ్మమ్మ మీ ఇంటికి ఎందుకు వాళ్ల ఇంటికి పోతలేదా
వాళ్ళ ఇంటికి ఎందుకు పోతది మా ఇంటికి వత్తది గాని
బాల
వస్తాం ఆ అమ్మమ్మని అమ్మమ్మకు ఆ ఫంక్షన్ సంబంధం లేదు క్క అమ్మమ్మకు ఫంక్షన్ అని వత్తలేదు
అయితే నువ్వు రికార్డ్ ఫాస్ట్ రికార్డ్ ఫాస్ట్ గా రాసేసి అమ్మమ్మకి ఇచ్చి పంపించేసేయ్
జోకులు అస సల వద్దు అన్న
ఏ
పీక పీక కోత్తా పీక
మీ వాయిస్ బ్రైట్ గా వస్తున్నట్టుంది ఆగు నైస్
పంపవే అమ్మమ్మ తోటి
పీక పీక ఇగో తెల్ల పీకున్నది ఆ మెడలో ఒకటి నల్ల దారం ఉన్నది దాని తర్వాత ఒక చైన్ ఉన్నది
ఇంకొక రికార్డ్ ఉంది అది అది రాసే అది రాసినప్పుడు నేను వస్తా
ఉహ్ ఎమద్దు రెండు ఒకటే సారే పట్టుకపోయినమా నిజమే
సరే అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేసేయి ఆ ఇంకొక రికార్డ్ కి నేను పిడిఎఫ్ షేర్ చేస్తా దానికి కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేసేయి రెండు వచ్చి ఒకటేసారి తీసుకెళ్ళిపోతా
ఆ హ
దాసి ఫైన్ ఇంకో రికార్డ్ అది హండ్రెడ్ పేజెస్ ఉంది అందులో ఒక ట్వంటీ పేజెస్ ట్వంటీ టు థర్టీ పేజెస్ డయాగ్రామ్స్ ఏ ఉంటాయి ఆ డయాగ్రామ్స్ నేను వేసుకుంటా మిగిలిన సెవెంటీ పేజెస్ నువు రాసేయ్
అంటే హండ్రెడ్ పేజీలలా డెబ్బై పేజీలు నేను రాయాల ముప్పై పేజీలు నువేసుకోవాలి డైగ్రామ్లు అంతేనా
చిట్టి నీకు జస్ట్ సెవెన్టీ పేజెస్ ఇ
అదే చిట్టి చిటీటి ఇ చిటీ ఒకసారి ఇటు ఇను చిటీ నువ్వు అక్కడ డెబ్బై ఆరు పే పేపర్లు పెట్టి ఇక్కడ డెబ్బై పేపర్లు పెట్టి జస్ట్ డెబ్బై పేపర్లే నా అవి
నికి జస్ట్ డెబ్బై నాయి వామ్మో ముప్పై
సన్న చిట్టీ ఇక్కడ
చెల్లాయి కోసం
ఇగ ఆగు ఇగ నువ్ ఆగు నువ్ ఆగ్ ఆపేసయి ఆ మాట ఆపేసయి ఇప్పుడు చూసినావా అక్క కోసం వత్తా అంటానవా అమమ్మతోటి ఇచ్చి పంపించెయి అని అంటానవ్
వస్తానే బాబు
ఇగో మా ఇంటి ముందు పెద్దమ్మ ఉంది కదా ఆమె వస్త అన్నది ఆమె తోటి ఒస్తా
స్తదట ఆమె
ఆ ఫ్రైడే తర్వాత ఎప్పుడైనా అయ్యుండొచ్చు కాన్ ఫ్రైడే తర్వాత ఫ్రైడే తర్వాత ఒకవేళ ఫ్రైడే రోజు ని సాటర్డే కొస్తాం సండే రోజకనికిఒస్తే నేను రాలేను
ఎందుకు
అప్పుడు
ఆ అప్పుడు ఎవ ఏటైనా పోయ్యేది ఉందా పెద్దమ్మ వాళ్ల అలా కాల
యా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వస్తా అన్నాడు కదా వాడు వస్తడు కాబట్టి వాడితో ఉండాల్సి వస్తది ఆ త్రీ డేస్ అయితే నేను రాలేను మీకు చిన్నమ్మ వాళ్ల కొడుకు నాకు పెద్దమ్మ వాళ్ళ
నాకు చిన్నమ్మ వాళ్ళ కొడుక్ నీ నీకు పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఆ
ఉమ్ పేర్లు ఎందుకు
ఆహా వాడా
వాడే
వాడత్తన్నాడా ఆహా వాడొత్తే ఇటు రావ అన్నట్టు వాడును ఇద్దరు కలిసి రాల్లి తర్వాత
వానికి వాన్ కి అన్ని డేస్ హల్ డేస్ లేవ్వంట సండే రోజ నైట్ ఎల్పోత్ త అని చెప్పిండు డి నైట్ అన్న త్ మండే రోజు మార్నింగ్ అయినా ఎల్
అంటే వాడు అటు రావడానికి అయితే ఓ కే గాని ఇటు రావడానికే వాడికి హాలిడేస్ ఉండ యి ఒకే ఒకే ఒకే ఒకే ఒకే బేబీ ఒకే ఒకే బేబీ ఈ
సర ఓకే న ఇవకి వాడొస్నా త్రీ డేస్ లో మాత్రం రాన్, ఒకేళ్ తర్వాత మ టే నేన్ చెప్
హు ఒకే వ ఒకదాన్వే మరి
అక్కడ్నుంచి ఇక్కడికి ఒకదాన్నొస్తా, అక్కడ్ నుంచి ఇక్కడికి నువ్వు రావాలి.
ఎక్కనుంచి లెక్కడకి ఎక్క కెకడి ఎత్తవ్
మా ఊరు నుంచి, మీ ఊరి
చెప్పేదిను చెప్పేదిను మావ్, మీ ఊరు నుంచి ఎళ్ళి మా మధ్యలో ఒక ఊరు ఆవుతది చూస్నవా, ఆ ఊరు వరికి రా నేనా మా ఊరు నుంచి ఎళ్ళి, ఆ మధ్యలో ఊరు వరకు నేనత్తా ఇద్దరం కలిసి మా ఊర్ కద్దం
ఇక అట్లా చెప్తే అది ఆ ఆనుంచ్ ఆదాక వస్ మే, ఆడ్నుంచి ఇడికి రమ్మంట అయ్
మళ్లా ఇనుంచెళ్ళి నువ్ బస్సు బస్సు ఉ టది కద నీకు మనకి ఇక్కడ వన్ అవర్ ట్ర్రావెలింగే ఉంటది. సో నాక్ పర్మిషన్ అనేది ఉంటది. అక్కన్నుంచి ఎళ్ళి ఇక్కడికి వన్ కదా ఎవరు చెప్పిల్లమ్మా నీకు ఆ ఒ సార్ ముసో, ఆ చెప్ ఓ
అక్కనుంచి అక్కడి గంటాల మధ్యలో నుంచి ఇక్కడ వర్
అదే నేనే ఏమంటనారా, ఇప్పుడు మీ ఊరి నుంచి ఎళ్ళి మధ్యలో ఒక్క ఊరుకు ఆవుతది. చూస్నావ అక్కడికి అ అక్కడ నువ్వు ఆవుతే, నేనా మా ఊరు నుంచి, ఈ ఊరు నుంచి ఎళ్ళి ఆ మద్ ద్దలికి నేనత్త ఇద్దరం కలిసి మా ఊరి పోయి మని ట్ల వడగొడతా అంటన
ఏయ్ ఆనంక సగందూరం దే ఏంనన్ ఇ రావడానికి ఏం పొ తుదండి సామి రమ్మను అని అంటది.
దానికి తెలవదు కదా మనం ఇక్కడ నుంచి కదా
అట్లా అట్లా నేను చెప్తే నేను చెప్ సరే నేను చెప్ పను కానీ అట్లయితే నన్ను ఓక్కదానినే ఎట్లా పంపిస్త అనుకుంటున్నాను
ఆ మరి చిన్న పిల్ల అయినంత మాత్రాన ఇప్పుడు మీ ఊరు నుంచి వెళ్ళి మా ఊరు దాకా ఒక్క ఎట్లా వస్తాం అనుకుంటాన్నా మరి
నేను ఒకదానే వస్త ఒక్కదా వస్తాను నేను ఇప్పుడు జ నా
ఇప్పుడు అంటున్నావు కదా నే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నిను నిను క్యూసెక్కుల ఏం అడిగినా నేను చెప్పు ఎం అడిగినా నేను
అంబికా అక్క ఏంటి
నిన్ను నేను ఏం క్వశన్ అడినా
నిన్న నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి నన్ను ఒక్కదాన్ని ఎట్లా పంపియాలి మా మమ్మీ
అదే ఇప్పుడు అదే టైమ్ లో పెద్దమ్మ నేను అనేది ఏం పెద్దమ్మ ఒకవేళ అప్పటికి అచ్చేస్తే నువ్వు ఒక్కదాన్ని వస్తావా అని అంటే నేను ఈ నుంచి అడికి వచ్చినాక నువ్ ఆడ నుంచి నన్ను ఇంటికి తీసుకోవా అని చెప్తది కదా ఇప్పుడు మరి ఎట్ల వాతావ్ అడ్డకి ఇప్పుడు అన్నావ్ గానే
నేనెక్కడ న్నా
నేను అదే అడిగినాను ఎంత మరి
నాన్ అనలేదు అట్లా
ఎట్లా అన్నావ్ మరి
నేను అసలు అదేం అనలేదు
ఆ ఏమ అన్నవ మరి అసను ఏం మాట్లాడలేము మనం
నేను వాడు వస్తున్నా కబ్బటి నీను దాలేను అని చెప్పినావు
అదే నేను అదే నెక్స్ట్ క్వ్చన్ నేనే ఏం చేసిన ఒకే అయిపోయినా ఇ కాల్
సరే ఉంటున్నా బాయ్
ఆ సరే బాయ్